హలో
ఓ ఇది కుకింగ్ రెసిపీస్ గురించి కొంచెం డిస్కస్ చేద్దామా
ఉం చేస్తాం
ఇది గోగాక్ పచ్చడి ఎలా చేస్తారో ఏమన్నా ఐడియా ఉంది
మా పక్క అయితే గోగాకు వాటర్ లో బాగా కడిగేసి
ఏ గోగాకు తీసుకుంటారండి మీరు ఎక్కువ తెల్ల గోగాక్ కాండ్రా గోగాక
మేమైతే ఎర్ర గోగాకే తీసుకోము తెల్లదే వాడతాము
దానికి దీనికి ఏం డిఫరెన్స్ తెల్లదానికి ఎర్రదానికి
ఎర్రదానికి పులుపు ఎక్కువగా ఉంటుంది ఎర్రగోగాకు అది చేస్తే ఎక్కువ పులుపు తినలేము
ఓకే ఓకే ఓకే అండి.
ఇది అయితే లిమిట్ గా ఉంటది అది ఉడకబెట్టి నీళ్ళు వంచేస్తేనే అది గుడా లేకపోతే అది గుడ పులుపే
ఓకే ఓకే అండి
ఉమ్ ఆ గోగాకు పచ్చిమిరపకాయలు వేసి బాగ్ గా వాష్ చేసి దాన్ని తర్వాత బాండీల్లో పెట్టి వాటర్ పోసి
ఆ ఓకే ఓకే అండి మీకు ఇంకొక విషయం తెలుసా అండి గోకాక్ గురించి
అ
గోగాకు ఉడకబెట్టిన్ నీళ్లు తాగితే మనకి బ్లడ్ ఒంట్లో ఐరన్ లెవెల్స్ అనేవి పెరుగుతుంది ఈ సంగతి మీకు తెలుసా
తెలుసు కానీ అట్లా తాగినాను ఒక రోజు నేను కానీ సెట్ గాల నాకు ఫీవర్ వచ్చింది
ఓకే ఓకే అండి ఎక్కువ అది కోల్డ్ ఉండే వాళ్ళకి సెట్ అవ్వదేమో అది మీరు కొంచెం కోల్డ్ హా అది క్లైమేట్ చేంజ్ వల్ల అట్లా ఉంటది ఐరన్ లెవెల్స్ అయితే ఇంక్రిజ్ అవు తుంది హిమోగ్లోబిన్ కూడా పెరుగు బ్లడ్ లెవెల్స్ కూడ పెరుగుతుంది ఆడవాళ్ళకి ఋతుస్రావం జరుగుతంటుంది పత్తెం అనేది తగ్గి పోతు తా ఉంటుంది అప్పుడు ఈ వాటర్ తీసుకు కోవడం వల్ల ఆ బ్లడ్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మంచి ఫుడ్ అండి గో గో గోగాకు ఆహ్
అది అట్లా చేసి బాగు మిక్సీ పట్టి ఆహ్ అంత ఎక్కువ లేకుండా కచాపచాగా చేసి
ఉహ్
కొంచెం అనియన్ ఎసి ఆయిల్ లేసి తిరుగుబా పెట్టేసి కాసేపు ఉడకపెట్టి దించుకుంటాం. అట్లా తింటాం మేము. కొంతమంది దాంట్లో పల్లీలు పోడేసి కూడా తింటారు.
ఓకే అండి. అది బావుం మేము మేము పల్లీలు పొడి లేకుండానే తింటాం అండి.
ఉహ్ హు
అలాగే అలాగే అండి మీ మీరు ఎలా చెప్ చెప్పారో అలానే చేస్తాము.
ఉహ్మ్మ్
ఆ పల్లీల పొడి అయితే మేము కూడా వాడమండి.
ఉహ్
ఉహ్ ఇది కాకరకాయ గురించి. మీకు తెలుసా? కాకర్కాయ తింటే శుగర్ లెవల్స్ కూడా తగ్గు కు అవుతుంది
తెలుచూ
మంచిగా తక్కువ అవుతుంది. ఫెసిపిటీ ఉండే వాళ్ళు కూడా
ఆ వాడతామండి మేము కూడా వాడుతాము. కాకరకాలు రేరు ఆహ్
జ్యూస్ చేసుకొని తాగుతారా?
లేదండి కూర వండుకని తింటాము. దానే ఆ గోబీ టైప్ లో చేసుకొని తింటాము. ఎక్కువ తినము ఎప్పుడో ఒకసారి తింటాము.
అవునండి హెల్తీ ఫుడ్ తీసుకోడానికి ట్రై చేయండి.
ఓకే
ఓకే అండి ఏం కూర
ధన్యవాదాలు
ధన్యవాదాలు